నమస్కారం అండి ఆ బాగున్నామండి మీరు బాగున్నారు బ
బాగున్నామండి తిన్నారండి
ఆ తిన్నామండి మీరు తిన్నారా
తిన్నామండి మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటిదండి
నాకు ఇష్టమైన ఫుడ్ అంటే ఫస్ట్ బిర్యానీ అండి
బిర్యాని చికెన్ ఫ్రై బిర్యానీ మీకు కుకింగ్ వచ్చా అండి
ఆ కుకింగ్ అంటె నార్మల్గా నేను మా ఫ్యామిలీ అంత వండుకుంటుంది పెద్ద పెద్ద వంటలు అయితే చేయనండి
అవున
ఉ ఎందుకంటే నేను నా పర్ఫెక్ట్ గా వచ్చిన ఫుడ్ అనేది ఏమ్ లేదండి నాకు అన్ని మన్
ఏమైన ఒక రెసిపీ చెప్తారా ఏదైనా ఫుడ్ గురించి
ఆ ఏమని చెప్పాలండి నాకూ ఫస్ట్ నేను ఈ మధ్య అవునండి
ఆ బిర్యానీ ఒకసారి రెసిపీ చెప్తరా ఓ దట్స్ గుడ్ చాలా మంచిదండి ఒకసారి దాన్ని ఎలా త తయారు చేస్తర తయారు చేసే విధానం చెప్తారా దానికి కావాల్సిన వస్తువులు ఏంటో దాన్ని తయారు చేసే విధానం ఏంటో చెప్తారండి
అవునండి ఫస్ట్ చేసుకున్న మే ప్రాసెస్ అయితే మనకు బాస్మతి రైస్ తోటైతే మంచిగ ఉంటదండి ఇంట్లో వండుకున్న బియ్యం కన్నా మేమ్ బా మతి రైస్ తెచ్చుకోవాలండి ఆ నలుగురు కయ్ నీయల్లి కిలో ఏసుకుంటే సరిపోతది అండి పొద్దున్న ఎ ఎ ఇవాల నైట్ అయితది పొద్దున అయితదండి
ఆ బస్మతి రైస్ తో చేస్తే బాగుంటదండి
అవునండి ఇంకా మట నకూ
అందులో కావాల్సిన మస్ సాలలు ఏంటియండి
ఆ గరం మసాలా అండి లవంగ్ లవంగాలు, ఇలాచి, షాజీరా ఆ ఇంక దాల్చిన్ చెెక్కా
మ్మ్
మిరియాలు ఇలాంటివి మంచిగా వేసి ఎక్కువ హఠట టైమ్స్ ఉంటయండి అలా అవి ఇంక అవి ఆకు అంటరండి బిర్యానీ ఆకు అంటరు
మ్మ్
అవి మళ్ళీ మన చికెన్ మసాలా ఎసుకుంటే మంచి చికెన్ మసాలా ఏసుకుంటరండి కొంతమంది లేకపోతే బిర్యానీ మసాలా అంట్ బిర్యానీ మసాలా ఏసుకుంటరండి హు మళ్లీ టమాటో పేస్ట్ మనకు చి ఇప్పుడు బిర్యానీ చేసేటపుడు ఇప్పుడు బిర్యానీ పీసెస్ ఉంటయండి చికెన్ పీసెస్ అవి పెద్దగా పెద్దగ ఉండాలండి ఎక్కువా లెగ్ పీస్ ఎం ఆ లెగ్ పీస్ అయితే మంచిగ ఉండాలండి అవి మంచిగా ఉంటది లెగ్ పీస్ బిర్యానీ అనేది లెగ్ పీసే గదా లెగ్ పీస్ తోటే వస్తది మంచిగా
ఆ ఓకే అండి
ఆ మనం ఫస్ట్ చికెన్ మంచిగ ఒక నిమ్మకాయతో మంచిగ కడుక్కోవాలండి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ వరకి చికెన్ ప ఈ నిమ్మకాయ సాల్ట్ పెట్టి మంచ్
అవునండి. దాని వల్ల ముక్క అనేది గట్టిగ పడుతదండి. మంచిగా దానిపైన ఉన్న ఏమైనా
ఆ నీజు వాసనప్పు కూడా పోతాదండి. మనకు కుక్ చేసేటప్పుడు కూడా మన అది క్కువ రిస్క్ అనిపియ్యదు మనకు
అవునండి.
ఆ మనం ఇంకా ఇది అది మంచిగా వాష్ చేసుకోవాలండి. జిడ్డు ఉం కదండి చికెన్ కి ఇలయినా మంచిగా వాష్ చేసుకోవాలని వాష్ చేసుకున్న తర్వాత అవునండి క్లీన్ చేసుకున్నాక తర్వాత మనం ఏందంటే కొంచెం ఉప్పు కరం ఇలా అంటి వేసుకుంటాం కదా కర్రీ లో ఉప్ ఉప్పు కారం పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ ఆ మళ్ళీ లీ లవంగాలు ఇవన్నీ ఉంటాయి కదా. అవి కొన్ని పౌడర్ పౌడర్ చేసుకోవాలి. ఆవ్ కొన్ని మావ్ బియ్యం లో వేస్తారు అలా చేయాలండి
ఓహో కొన్ని పౌడర్ చేసుకొని కొన్ని లూజ్ గా ఏమైనా ఉన్ ఆ విడివిడి కొన్ని తీసుకొని
అవునండి. అవునండి. మరి ప్లస్ ఇంకేందన్ అ ఇది టమాటో పచ్చిమిరకాయలు పేస్ట్ కూడా చేస్తే మంచిగా ఉంటదండి.
అవునండి నేను కూడా విన్నా అండి దాన్ని ఇప్పుడు టమాట లో కొత్తిమీర్ పుదీనా అట్లా ఏసి పేస్ట్ చేసుకొని దాన్ని మసాలా పెట్టిస్తారు చాలా టేస్ట్ వస్తుది అని
అవున గ్రేవీ బాగా వస్తుందాండి మళ్ళీ కర్డ్ పెట్టాలండి. కర్డ్ పెడితే కూడా మంచిగ ఉంటది.
కర్డ్ అయితే మానిటరీ అండి
ఉమ్ కొంతమందికి కర్డ్ ఇష్టం ఉండదండి పెట్టరు. ఉమ్ అది పెట్టాలండి మనం పెట్టినంక మంచిగా బిర్యానీ ఆ మళ్ల ఇవి కొంచెం మసాలా దానికి పట్టించాలండి. మేనం ఫస్ట్ ఆ ఆనియన్స్ కట్ చేయాలండి. కట్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మాతి ఫ్రై చేసుకున్నా మనం మన కొంతమంది జీడిపప్పు అలాంటివి కూడా వేసుకుంటరు ఒకటేస్ తీసుకున్న వాళ్ళయితే వాటిని కూడా డీఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి.
ఓకే
నేనై త్ అయితే ప్రజెంట్ బియ్యం ఫస్ట్ ఉరక పెడతా అండి. లైట్ గా ఉక్కవేట్త కొంతమంది కుక్ చేసి చికెన్ కుక్ చేసి బియ్యం వేస్తారు నేను అలా చేయనండి ఫస్ట్ బియ్యం కొంచెం ఊరకబెడ్ దాన్ని ఉర్ క పెట్టిన తర్వాత్ బియ్యంని జల్లర్లో తీసేసి ఈ బిర్యానీ చికెన్ చికెన్ పీసెస్ కి మసాలా పెట్టినాం కదా అలార్ దానికి దీనికి టూ యర్స్ చేసేస్తాండి
ఓకే
కింద వెజ్ బౌల్ కి మన బిర్యానీ బౌల్ ఉంటంది కదా దానికి కొం
అంటే మసాలా చికెన్ మసాలా పెట్టినంక దానిపైంచి రైస్ వేస్తారా
అవునండి ఫస్ట్ బౌల్కి కాదండి బిర్యానీ ఇప్పుడు మనం ఫస్ట్ బౌల్ తీస్ కోాలండి బిర్యానీ బౌాల్ దానికి నూనె రాయాలండి లైట్గా లైట్గా నూనె రాసి తర్వాత దానిపై నుంచి చికెన్ మ పీసెస్ ఉంటాయి కద మస్
అవునవునువు అవునండి మనం రెడీ చేసి పెట్టిన మసాలా పైన రైస్ వేసుకోవాలి
ఆ దాని మీద రైస్ వేసుకోవాలి డీ ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకోవాలి మళ్ళీ ప్లస్ మనం వేడి డీ ఫ్రై చేసుకున్న నూనె ఉంటది కదండి
అవునండి అ ఆయిల్ కొంచెం వేస్తే కుకింగ్ కుక్ కైతది మొత్తం అన్
ఆ మనీ ప్లస్ దానిపై నుంచి మనం ఆ ఇది జీడి పప్పు కృష్మిస్ అంటే కదా వాళ్ళు ఏసుకునేవాళ్ళు అది వేసుకోవాలి మ నిమ్మకాయ రసం ఏసుకోవాలి పుల్ల పుల్లగా మస్తు ఉంటది
అవునండి
కోవాలే మళ్ళీ మళ్ళీ ఇలానే ఇంద్ సెకండ్ లేయర్ కూడా చేయాలండి సె సెకండ్ లేయర్ కూడా చేసేస్ పై నుంచి మంచి గార్నిష్ చేసుకని ఫుడ్ కలర్ ఉంటుంది. కొంతమంది వేసుకుంటారు అది ఫూడ్ కలర్ కొంతమంది
అవునండి ఫుడ్ కలర్ కొంతమంది చాలా మంది గ్రీన్ కలర్ యూజ్ చేస్తారు కొంతమంది. రెడ్ అండ్ గ్రీన్ యూస్ చేస్తారు ఆర్
కొంతమంది యూజ్ చేయాలండి నేనైతే ఎక్కువ యూజ్ చేయను. నేను ఇవి గ్రేవీకి వస్తది కదాండి దీనికి మంచిగా ఉంటందని నేను యూజ్ చేయ
ఓకే అన్న
ఆ ఇలా ఇంకా నియర్లీ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా పెట్టి దంప్ చేయాలండి ఆటోమేటిక్ కుక్ అవుతుందండి. మనకు చికెన్ ఉడుకదు అలా అ డౌట్ అని ఏమి ఉండద్దు ఎందుకంటే మేము హాఫ్ బాయిల్ చేసాం కదా రైస్ అదిద్దా అది అంత పాటు ఇది కుక్ అయితుందండి
ఓకే ఓకే
డౌట్ ఉండదండి ఇంక దీంట్లో చె బిర్యానీ లో లెగ్ పీస్ బాగుంటందండి. లెగ్పీస్ అంట చాలా ఇష్టమండి నాకు
ని చూస్తా ఉంటాం లక్కీస్ వచ్చిన వాళ్ళం లక్కీ పర్సన్స్ అంటా. ఓకే దీనితోని బిర్యానీతోని ఇంకేమైనా చేస్తారా అండి మీరేమైనా అంటే దాంతోనే చాలా మంది ఆ పెరుగు పచ్చడి చేసుకుంటారు కొంతమంది మిర్చి కర్రీ చేసుకుంటారు కొంతమంది టమాటో కర్రీ చేస్తారు ఇలా కొంచెం మసాలా ఫుడ్ రెడీ చేస్తారు కదా.
అవునండి నేనైతే పెరుగు పచ్చడి చేస్తానండి పెరుగు చేస్తా. ఆ తిరుగు కజడి ఓనియన్స్ కట్ చేస్తా మళ్ళీ నిమ్మకాయ కట్ చేస్తా అండి ఇవి వేసుకొని తింటామ అండి నేను బిర్యానీ
ల కారట్ అండ్ బీట్రూట్ స్టస్ కోసం పెట్టేకుంట మీ చాలా మ రెపీ చె. సరండి నేను కూడా అలానే చేశానండి కాబో. కొంచెం డిఫరెంట్ గా ఉంటుదండి.
మీరు దమ్ ద మీరు కుకింగ్ చేసుకుంటార అనుకుంటారు చికెన్.
చేయనండి దాన్ని మీరు అన్నట్టే దాన్ని నేను కడిగి మంచిగా చికెన్ మసాలా ఇట్లా అన్నీ పెడతాం కదండి. పేస్ట్ అనేది మరి టమాట యూజ చేస్తా అన్నారు కదా నేను టమాటా యూజ్ చేయనండి పేస్ట్ జస్ట్ కొత్తిమీర పుదీనా ఆ పచ్చిమిర్చిని దాన్ని నూరి అది కూడా ఎక్కువ కాదు నార్మల్ గా నూరి కొంచెం కొంచెం తీసుకోంటే ఎక్కువ కూడా తీసుకోను దాన్ని తీసుకొని పేస్ట్ చేసి లైట్ గా పెట్టేసి ఏమంటే పెరుగు బాగా పెట్టేసి దాన్ని ద దాన్ని ఏం చేసి దానిపైైన రైస్ వేసి దాని మీద మళ్ళ ఆనియన్స్ కా కొత్తిమీర పుదీనా వేసి మళ్ళా రైస్ వేసి మళ్ళా కొత్తిమీర పుదీనా వేసి అక్కడక్కడ చిన్న చిన్న హోల్ పెట్టి దానిపైంచి ఆయిల్ వేసి అండ్ అక్కడక్కక్క పచ్చిమిర్చి ఉంటాయి కదండి పచ్చిమిర్చి కూడా పెడదామ అండి పచ్చిమిర్చి పెట్టేస్ దాని పెంచి మళ్ళా ఒకవేళ నెయ్యి ఉందినుకోండి నెయ్యి వేస్తా అండి ఒకవేళ నెయ్యి నెయ్యి మొత్తం పెట్టేసుకోని నెయ్యి కొంచెం వేస్తా దాని పెంచ మళ్ళ కొత్తిమీర ఇట్ల అన్ని పెట్టేసి దాని చుట్టూ మంచిగా గిన్నె మీద మూత కరెక్ట్ గా అంటే దాని స్మెల్ అనేది బయటికి పోనియానండి నేను
అవునండి స్మెల్ వస్తుందండి అది మస్తు వస్తుందడి ఆటోమాటిక్ా స్మెల్
దాని వేడి అనేది బయటికి వెళ్తే లోపల ఉన్న చికెన్ కుక్ అవ్వదు కాబట్టి దాన్ని గట్టిగా మూత దాన్ని బయట గట్టికిెళ్ళనీయకుండా గట్టిగా పెట్టి దానిపైన ఏదైనా ఒక బరువులు ఏమైనా పెడతాండి ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా పెట్టినామ అనుకో కింద హాఫ్ అన్ అవర్ పెడితే కింద చికెన్ బాగా కుక్ అవుతుందండి
అవునండి కింద ఫస్ట్ నూనె పెట్టుకోవాలండి మనకు మంట పట్
ఆ అవునండి అంటే గిన్నెకి ముందు మనం మో త్తంెయిట్టుకుాం కదండి చూ టూ ఎలాగో అలాగే ఈ గిన్న ఇది పెట్టే అప్పుడు ఏం చెయాలంటే మనకు కుక్ అయింది కాదంది అది తీయకుండా అవసరం లేదండి మనకు అందులో ఏమైనా కుక్ అయినట్టు వాటర్ బాయిలింగ్ సౌండ్ వస్తాయి కదా ఆ బాయిలింగ్ సౌండ్ వచ్చిస్తుందంటే ఇంకా కుక్ అవుతుంది అనమాట ఆ బాయిలింగ్ సౌండ్ రాలేదనుకో కుక్ అయిపోయినట్టు అనమాట తీసి తీసి చేస్తే మధ్యలా అంటే లేయర్ ఖరాబ్ అవుతది కదా అలాది కాకుండా ఆ సౌండ్ ప్రకారం అది బుక్ అయిందా లేదా అని చూసుకోవచ్చు అండి
నేనైతే వాసన పడతా అండి. వాసన మంచిగా వచ్చింది అనుకోండి
ఒక్కొక్కసారి స్మెల్ బాగా వచ్చినా, మనకు చికెన్ అనేది రిగా ఒక్కసారి మంచిది వస్తుంది ఒక్కొక్కసారి రాదండి ఒక్కొక్కసారి ఫ్రెష్ చికెన్ దొరి కిందంటే మీరు అన్నట్ స్మెల్ ప్రకారం తీయచ్చండి ఫ్రెష్ చికెన్ దొరకకుంటే మాత్రం ఆ రోజు లోపట కొంచెం ఉడుకుతుంది కొంచెం ఉడకదు కదండి దానికోసం అనే ఒకసారి చెక్ చేసుకోవాలి బెటర్ హాఫ్ అన్ అవర్
అండి అవునండి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో వస్తదండి అది మనక్కష్టం అంట్
లో ఫ్లేమ్ లో పెట్టేస్తే లో ఫ్లేమ్ లో పెట్టేసి కింద దాని కి సపోర్ట్గా ఏదైనా పెట్టాలండి డైరెక్ట్ పెట్టినా మాడిపోతది. కింద మోకిడి లేకుండా మందంతో ఏదైనా పెట్ట పెట్టేసి పెట్టాలండి
ఆ మనం తవ్వయూజ్ చేస్తాం కదా చపాతి ప్యాను.
మ్ మ్ చపాతి కన్ని పెట్టేసుకోండి. ఆ
థ్యాంక్ యూ అండి. మీక్కూడా నాక్కూడా సేమ్ ఇద్ద మా ఇద్దరి టేస్ట్ సేమ్ ఉన్నాయ
థ్యాంక్ యూ సేమ్ టూ యు అండి.